లో. హలో. బండవు వొద్దు. ఆ బాడగొచ్చిన, నువ్వు బాడవా.
మాట ప్రసన తిన్నావా తిన్న.
ఆ తింతి గొతే ఎ జస్.
ఏం చేయలో ప్రసి, పడుకోని ఉండం అబ్బుడు పడుకోంటే నేను. కొడుకొండ, నువ్వు.
ఒంటారా విన్నాడా, పిల్లోడు కూడా. నేను ఖళీ మాకు హాలిడేస్ ఇచ్చినారు ఈ రోజ్ రంజాన్ కదా మాకు ఫోర్ డేస్ ఇచ్చినన్నారులే అయిపోయింది ఇం ఇదియా ఇదో రోజు సండే మండే నుంచి కాలేజుంది
మల్లనా
ఆ ఆ మండే నుంచ్ సోమవారం ఒక ఎగ్జామ్ ఉంటది
ఎప్పుడ
మల్ ఆ
ఇంటికి ఇప్పుడే రారు
ఆహా ఇప్పుడే రాం గోతు ఇంకా టైం పడుతుందంటే ఆహా రేపు నెల డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాం ఎగ్జామ్స్ అయ్ మళ్ళఈడ ఏం ఉండదు లే చదువే అయిపోతుంది మల్లా రెన్నేళ్లు గ్యాప్ ఇంట్లో ఉండల ఆ మళ సర్టిఫికెట్లు వచ్చినా క జాబ్లో జాయిన్ కాల్ల య ఉమ్ బెంగళూరు లో అంటే ఎక్కడో ఓతన చూసుకోనీ జాబ్ జాయిన్ కాల్ల
అవునా మీ ఫ్రెండ్స్ వాళ్ ఏం చేస్తాన్నారు పర్సీ
ఆ ఫ్రెండ్సా మా రూమ్ లో నలుగురులే ఉండేది ఓ ప పాపెమో మొన్న ఇంటికి వోయింది ఓ పాప నిన్న వోయింది ఇద్దరం ఉడాము ఇంగో అమ్మాయి మూడు రోజలు అనుకోని పోాలా హాలిడేస్ ఫ్రైడే నుంచి అనుకుందన్ టా హాలిడేస్ త్ర్సడే అనుకోకుండా అందుకని పోలా నేను చెప్తే నిన్న అవునా అనేసి అంటాది ఉంహు ఉమ్ ఏం గోతు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసారా ఉమ్ చేసిన గోతు నువ్ చేసినవా
ఆ టెసిన ప్రస్సి ఇంగ మధు ఫోన్ చేసిందా ఉమ్ అంగం ప్రస్సీ
ఆ ఉమ్ చేసిన్న గోతు ఇప్పుడు ఇంతకు ముందే చేసిండే ఆయ్ మ్మి ఆఫీస్ లో ఉన్న
డాడీకి ఫోన్ చేసిన్ టీవా
ఉమ్ చెయలేదు ఇంకా చెయ్యాల తెల్లారి లేటుగ లేసినా చేయలా చేయల్ల సాయంత్రంగా చేస్త ఉమ్ మీ ఆయనకు ఫోన్ జేసిన్నావ్ గోతు
చేసిండు ప్రస్సి బెంగళూరు పోతన్నారంట
ఏమీ
ఏమో వ్యాపారం బయలుదేరాలంట ఇంగ మియ న్న ఇంగ అట్లే పోత్ అంట్రా ట
ఇంకా అదేమీ మాక్ సాంబారు ఒడియాలు అన్నం చేసినారు అత్త ఏమ్ చేసింది
మా ఇంట్లో అన్నము టమోటా చట్నీ ప్రస్సీ
ఊమ్ తిన్నారా
తిన్నాం ప్రస్సి ఇంగేమ్ ప్రస్సీ ఏం జెస్సండ్రు ఏమీ
గోతు కూర్చోండా ఏమన్నా ఉంటే విశేషాలు నువ్వే జెప్
ఏ ఉందొ ప్రస్సీ ఎండలో అవును ఎండల్ లేవా
బ్బా భయంకరంగా ఉండాయ్ బయట బయట అడుగు కూడా పెట్టలేకుండా ఉన్నాం అంత ఎన్నలో వస్త
ఇంగ ఏమి స్వామి
హ
ఆమ్మల్
అవును ఎట్ట తిరుగుతారో ఆ ఇంకా అదేమి జాతర జాతర ఎప్పుడన్నావు మనుర్లో
రేపు రేపు నెల ఐదు ఐదన్నా లేదన్ టే ఆరు అన్నా ఏడు అన్నా
ఉహు ఏమో రేపు నెల ఐదు ఆర నాకు రేపు నెలో ఏడో తారీఖు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి
అవునా
ఏదో ఏడో తారీఖ ఎప్పుడ వచ్చాదో తెలియదే
మళ్ళీ ఇంటికి ఎప్పుడొస్తావు
నేను ఎనిమిదో తారీకు అట్లా బయలుదేర్త
నేను ఇంకా ఇంటికి ఆడికి చదువుకి పదవ తేదీ వస్తా
అవునా నేను లగేజ్ పెట్టకి ఆ ఊరికే పోవాలలేే లగేజి పెట్టేసేసి యా ఊరికి ఆ
చదువు పేరే మరసిపోయినావా, ప్రసన్న,
ఆహా కాదు వదిన పోళ్ళ వర్ధుడు పండగ అయిపోయిందంట నాడు నాకు తెలియనే తెలియదు చెప్పనే లేదే
మే నాకు తెలియదు మే యాడ మీ అన్న చే మీ అన్నకు నేనే గుర్తు చేసిన మీ అన్నకు కూడా
అవునా అన్నకు కూడా తెలిదా
హ్మ్మ్
హ
మీ ఫ్రెండ్ స్ ఏమి చేస్తున్నారు రు గాయి వాళ్ళు ఇంటికి వెళుతున్నారా
ఇలా గాయి ఉంది గాయినే పోంది అయిమ హాలిడేస్ అని తెలియక పోలేదంట అయిమే బాగుంది ఇంకా, నేను ఇద్దరే ఉండేది ఇంకా ఎవరూ లేరు అందరుూ వెళ్ళిపోయినారు ఇంటఆస్టల్లో కూడా కొంతమంది ఉండేది
అవును ఇంకో పాప ఉంది చూడు గాయత్రీన ఎంధో పేరు ఏంది
అశ్విని అంది
అశ్విని కాదు మే గాయత్రి అది మీ బ్యాచ్ లో పాప తెల్లగా వచ్చినయి ఈ రోజు పావు ఆ ఆ పాప చదువుతుండ్యా, మీ దగ్గరే
ఆ ఇన్ ఉంది కదా అయామి అంటే ఇక్కడ లేదులే ఏమీ కాలేజ్ హాస్ట లో మేము బయట వచ్చేసినాము పీజీనా
అవునా
హ్మ్మ్
హ్మ్మ్ ఇంకేమి ప్రసన్న
ఏం లేదు వదిన చెప్పల్ల డికి స్నానం చేసినావా
ఆ
అందుకే నా తర్వాత
అవును అవును
మేమ్ ఉండగోద్దు
ఇంగే ముంది బ్రెసి చప్పాల నువ్వే
బ్యూటీషన్ ఎన్ని రోజుల్ నేర్పిస్తు త్తవ అంటే నేర్పిస్తారుంటే గదా నేను నేర్చుకునే దాన్ని బట్టి నేర్పిస్తావా ఎన్ని రోజులని
అవునవును
నే విన్న నేర్చుకోలేదే చానా రోజుల్ పడుతదేమో
అందుకే ఓ ఐదు ఆరు నెలలు పడ్డది పట్టొచ్చు అట్ల కూడా టైం
ఉమ్
అవును
ఇంకా ఇంగేమన్నా పండుగలు ఉండయా గొత్తే ఈ మధ్యల
శ్రీరామనవమి అయిపోతన్నట్లేమ
అట్లే గంగ జాతరలు అంతా ఉంటాయి గదా గంగ జాతర ఉంట గంగ జాతరలు ఇప్పుడే గదా ఉండేది సమ్మర్ హాలిడేస్ లోనే గదా అదే గంగమ్మ జా
అవును గంగ ఆ అదే అదే రే నెల గాక వచ్చేనెల పండగ
ఆహా వచ్చేనెల
వాయిలీపాడ్ లో రేపు నెలనేమోమే లాస్ట్ లో రేపు నెలో వచ్చే నెలో
ఉమ్ మంజు ఫోన్ జేయదు నీకి
నాక్ అయమ్మి ఎవరు జేయరు మీ నాకి
అంటే ఇప్పుడు యాడున్నడో తెలియదేవాడు వాడు స్టోరీ లేస్తా ఉంటడు జాబా
ఆ ఎందో బెలికోతడట బెంగుళూరిలోనే
మంజు ఉండేది గూడా బెంగుళూరులోనే
ఆ
ఉమ్ అత్త అత్త అత్తా పల్లి పోయిందా ఆ
పోయిందిమా ఒకసారైనా మంజు మీరు వచ్చింది అంటే
లేదు లేదు వాళ్ళ్ వాళ్ళంతా రారు ఆ తెల్సా తెలి తెలిదు తెల్సు గదా ఇమేకి
మళ్ళ రావచ్చు గదా ఒకసారన్నా
వాళ్ళు రార్లే వదినా
ఆ
ఉమ్ మామకి ఫోన్ జేసినవా మామ బాగున్నాడా
ఉమ్ బాగుండ అని అనుకుంటుండొచ్చు
హలో ఎప్పుడొస్తాడంట ఇంటికి
తెలియదు ప్రెసి ఎప్పుడొస్తాడో
ఉమ్ అత్తకి జెప్పలే మామా ఎప్పుడొస్తానని
ఊహూ
ఉమ్ చెట్లంతా రాసుకొని రావాల గదా
అవునవును
ఉమ్ ఇంకా
చెప్ప
రంజాన్ రంజాకి ప్రయాణి పెట్టర
అయ ఈరోోజు మనసేను ఆరంించన్నా శనివారం
తన్నమే అరే ఎపుడున్న ఈరవ అల్ వగాలి తన్నా మని
అట్లే సరా ప్రసంగ నీనికి తెక్కలా
ఇస్తారేమో అది అంటే వాళ్ళు రేపు చేసుకోారు రేపు సండే కదా
చేసుకుంటారు చేసుకుంటారు
మళ్ళా వ రంజానికి ఏవేో పంచుతారే వాళ్ళు అంటే మటన్ కొట్టింటారు కదా ఒకవేళ అది తీసుకొని రెడ్ చేసుకోవచ్చు కదా మనం మటన్ ఇస్తారు మళ్ళీ లేకపోతే అదడి సేమి పిడిస్త అ గ పి ఆట్లా పంచంచితరజూడు కొత్త కొత్త బేగిలు అత్తరంట అయితే పంచిందేమో
అవునా
ఆ పంచింటాల
చ్చినార
ఆ సరే ఇంకేమో వదిన తిన్నారు కదా మధ్యాహ్నం ఆ ఆ హలో హలో
చెప్పు ప్రసిీ మన ఏమ ఇరు తిన వాళ్ళ వేటగానే ఇరోడు ఇచ్చిిన్రో
అవునవును ఆ ఇచ్చింటారు
సరే ప్రసివు సరే బాయ్
ఆ బాయ్